ఆ
ఆ వినిపిస్తుందిరా ఎట్లున్నావ్ ఏం చేస్తున్నావ్
బాగున్నా రోజు నీకు రాలే రాలేద
ఏ అవునా ఏన్ లే తాతకి సీరియస్ అయితే ఇంకా అమ్మ వాళ్ళందరొకటొకట్ ఉన్నారు హాస్టల్ క్ ఎవరు ఎట్లా ఎళ్తారు అంటే వచ్చా
బగుందా ఇప్పుడు
ఆ ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాడు మా దాతకి బెటర్ అయ్యే లోపల నాకు ఫివర్ వచ్చింది
కొయ్యో
ఆ ఇంకా అది తగ్గిన తర్వాత ఇంకెట్లా రెండు రోజులు ఉంది దాని తర్వాత సాటర్డే సండే హాలిడేనే కదా
ఉ
అందుకు నేను ఇంకా సండే అట్లా బయలుదేరద్దాం మండే నుంచి కాలేజ్కి అని అనుకుంటున్నా
ఆ ఎట్లా ఇంగ అటన్ ఊర్కనే పోయ్ చెప్
ఎ నేను చెప్తాన్నావ్ అటెండెన్స్ అని
అటెనెస్ లేదు నాకు కూడా నేనేంటికెళ్ళా కదా నాలుగైదు రోజ్
ఊ అవును మరి ఏమంటున్నారు అటెండెన్స్ లేకపోతే
ఫైవ్ థౌజండ్ కట్టాలంటా ఏమో లాస్ట్ వరకు చూస్తా ఎంత వరకు వస్తే అంత వరకు దాని తర్వాత ఏదో ఒకటి రీజన్ చెప్తా వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళు ఏమన్నరంట వ్యాలిడ్ కాకపోతే ఏమౌంట్ చెప్తారు అన్నారు
ఆహా వ్యాలిడ్ అంటే మెడికల్ లాంటిది ఏదైతేన అయితే ఓకే అంటారా
పేరెంట్స్ పేరెంట్స్ కూడా కాల్ చేస్తారంట
ఆ ఆ
వాళ్ళ ఒప్పుకుంటే ఏం లేదు లేకపోత్ కట్టాలి అని అంటున్నారు సార్ రమేష్ సార్
ఆహా అంత స్ట్రిక్ట్ గా ఉన్నారా మరి
ఏ ఆ టూర్కనే అలా అంటారు అనేసి సీనియర్స్ అంటున్నారు మరె
అవునా ఏమో మరి నాగూడా ఇది జస్ట్ ప్రీ ప్రెప్ అంట కదరా అంటే ప్ర అయింది ప్లేస్మెంట్ కి ముందు మాత్రమే ప్రిపరేషన్ అంట ఇంకా ప్లేస్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయలేదు అని అమూల్య అనింది అంట ఆ అమూల్యా
ఏద ఆపిల్ ఆపిల్ వస్తుంది మరి ఆపిల్ అనేసి
అంటే ఇది ఇంపార్టెంట్ కాదు అని కాదు కాని ఇది జస్ట్ ప్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అసలైన ప్లేస్మెంట్ ట్రైనింగ్ కాదు
ఆ
ప్రీప్లేస్మెంట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళ ఒక ఎగ్జామ్ పెడతారంట మల్లా దాలోంచి ఫిటర్ అట్ చేసి మళ్ళ ప్లేస్ మెంట్ ట్రైనింగ్ ఇస్ వస్తారంట
ఎమోరా గేమ్ సప్డ కప్పతా
ఆ జాఫర్ సార్ చెప్పారు అమూల్యాకి అని చెప్పి చెప్తారు
ఏ లేదు రా ఆ పిల్ల ఏం లేదు
ఆహా అయితే ఇప్పుడు మనం ఫైవ్ థౌజండ్ కట్టాలా ఒకవేళ చల్ యాక్సెప్ట్ జేయకపోతే
ఉ
అంటే అది కంపల్సరినా ఫైవ్ తౌసండ్
లేదు రా అదే చెప్పే చూడు
మెడిసిన్ ఇచ్చేసి తీ అంటే ఇప్పుడు మా అమ్మ ఫోన్ ఫోన్ చేసినా కూడా ఏం పర్లేదు నాకు మా అమ్మకు తెలుసు కదా నేను ఈ రోజు
ఆ అదే నేను అదే అనుకున్నా మమ్మీ వాళ్ళకి తెలుసు కదా నేను హెల్ప్ కోసంని ఇంటున్నా అంటే వాళ్ళు చేసినా ప్రాబ్లం లేదు వాళ్లే ఒప్పుకుంటారు వాలీడ్ రీజన్ కాదు
అవును ఉమ్ అంటే ఇదంతా బెదిర్చడానికే అని నేను అనుకుంటున్నా అంతే ఎవ్వరు రా పోతే ఎట్లా వాళ్ళు కూడా తీర్చడానికి ఎవరు ఉండాలి కదా
ఉ
హు ఏన్నో బెదిరించి బెదిరించి చెప్పాల్సి వస్తాంది చదువు కూడా
వాళ్ళంతే రా చెప్తానే ఉంటారు
మా చెల్లికి ఈ రోజు ఈ విశేస్ కుడికిలు చూడు అని చెప్పి పెడితే అది ఒక్కక్క ఎపిసోడ్కి నెక్స్ట్ ఏం అయితాది నెక్స్ట్ ఏమి అయితది నెక్స్ట్ టైం అయితది అని ఉంది ఈ విషెస్ కుడుకిల్ కిరిగో
ఓ విశేస్ కొ
ఆ అది ఇంకా మధ్యానం పెట్టినా ఇ వరకు ఆపలేద అనమాట ఇంక కంటిన్యూస్గా ఆపిల్ల ఎక్కువ చూడదు నిజం చెప్పాలంటే సినిమా పెట్టిన తర్వాత ఒక గంట సేపు రెండు గంటలు చూసి మల్ల ఫోన్ చూసుకునిద్ది కానీ ఇప్పుడు క దులు చూస్తానే ఉంది ఇది ఆపు ఇది ఆపు ఇది ఆపు అని చెప్పి అ
బాగుంది చెప్పాలంటే నీ టీచింగ్ లెసన్ చూసినావా టీచింగ్ లెసన్ చూసావా
అంటే నేను నెట్ఫ్లిక్స్ లో ఇట్లా ఇది మూవీ చేసా ఎప్పుడు కనిపించింది చూసావ నువ్వు
ఉ చూసా బాగుంది రా తెలుగులోజుస
అంటే అది దేని గురించి అండి
అంటే టీచర్స్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి స్కూల్లో డిసిప్లిన్ గా ఉండద అని కానీ కామెడీగా ఉంటది బానే ఉంటది
అంటే ఇది మోరల్ మోరల్ స్టోరీ లాగానా
ఆ ట్రిబ్యూట్ అంతే టీచర్స్ కి స్టూడెంట్స్ కి మాట్లా
ఆహా ఎప్పుడు చూస్తున్నావురా ఇవన్నీ ఏ గ్యాప్ లో చూస్తున్నా చలివంత
అ గ్యాప్ దొరికితే చూసిన మన
అవునా అ ఎప్పుడు ఏం చెప్పిన ఒక సీరి ఒక సిరీస్ కంప్లీట్ చేస్తావు అది చెప్తావు ఎప్పుడు చూస్తా అంది ఎప్పుడు చూసా నిద్రపోతాంది ది లేకపోతే అయితే పడుకోన్నాను అని అంటాది కదా అనుకుంటా ఉంటఅండి
సాటర్డే వస్తే చాలురా అవే చేస్తా నేను
అవును ఈ సాటర్డే ఎల్లలే నువ్వు లాస్ట్ సాటర్డేలాస్ సాటర్డే నా కదా నువ్వు వచ్చింది లేద్ లేదు వెే
చనా
ఆ
వెళ్ళంది మా రైడిన
ఆ అందరు బాగున్నారా మరి ఇంట్లో
అందరు బాగున్నారు రాము తమ్ముడు ఒకటే హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు
ఏందిరా అందరు తమ్ముళ్ళలు అందరు అందలు హాస్పిటల్లో అడ్మిట్ చేయయ అంటరు పిళ్ళకి వాళ్ళు అన్న కూడా బాలేదనింది మీరు ఏమైంది?
ఫుడ్ ఫాయిజన్, వైరల్ ఫీవర్ రా రెండు
అవునా నేనన్ మరి కౌజియా అట్లే అనింది నువ్వు అట్లే అంటూన్నావు.
అవునా వా ఫోజియో ఊ నీకు ఇప్పుడు బాలేదు
నాకు కూడా బాలేదు ఏమైందో మరి నీకు? మీ మంతా ఏదో ఒకటి ఇంటానే ఉండాలి నేను
అయ్యో అంటే క్లైమేట్ చేంజ్ కదరా అంతే ఉంటది.
ఎనికి అదే ఆ మొన్న ఏవరు ఫో పాలావు బిరియనీ పాలావు కర్రీ ఎవరో తీసుకొని పోయినారంట వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి
ఎవర్రా
ఎవ్రా నువ్వే అడగాల మమ్మల్ని
ఆ నీకేల తెల్సు
ఫోజీ చెప్పందీ భలే చేసింద్రా అసలు మాకు ఇచ్చింది బాగా చేసిందింది అని చెప్తానండి.
ఉహు నువ్ వస్తే చేసుకుందాం సాటర్డే
రాగి సంగటి ఏదో చేస్తానన్నావు అంట కదా అంటే పీజీలో చేయడానికి వస్తదా అ అంటే చాలా సార్లు చేసుకుని తినింది రా చేస్తది ఎంత బాగా ఇది ఇది ఎలక్ట్రిక్ సోఫ అయి అన్ని చేసేసింది. మనకైతే రాను కూడా రాదు అంటా అది
హ్హ్హ్ ఏం చేస్తు చేప్పు
ఎట్లా చేస్తున్నావురా ఇప్పుడు అవంతా దాని పైన ఇప్పుడు సంగటి ఎట్లా చేస్తావు మన కుుక్కర్లోద పెడతారు నువ్వు ఎట్లా చేస్తావు దాన్ని?
అన్నము వాటర్ వేసేసి ఫుల్ బాయిల్ చేసేస్త మెత్తగా అయిపోద్ది.
హ
దాంట్లోనే పిండి వేసి బాగా స్పూన్ త బాగా స్పూన్ తో బాగా వత్తేేసి వత్తేసి పెడతార
బుతు అంటావా అంటే మామూలుగా మన వాళ్ళు పెద్దోలు ఏదో పెద్ద కర్ర తీసుకుని దాన్ని బాగా రు
ఆ ఇక్కడ ఏం లేదు కదా ఇంకా అంటే స్పూన్ తోనే కొట్టి కొట్టి పెడుతున్నాను. రుద్ధి రద్ధి ఏం చేస్తున్నావ్ ఆ బా వస్తది నాకు అంత కాకపోయినా పర్లేదు తినొచ్చు బావుంటది.
ఏం అంతగా రేటింగ్ ఇచ్చినారులే ఇంక పౌజీయ వాళ్ళది. ఇంకేముంది కానీ
అహ్హ్హ్ అయ్య అవును మధు
మధు కాలేజ్కి ఎల్లట్లేదరా?
ఎందుకురా?
మాకెళ్ళాలని లేదు మా ఎందుకు వచ్చినా అని చెప్పు నాకు వెళ్ళాలని లేదు. నాకు నార్మల్ గా అప్పుడు ఎవ్వరు ఆశచయ పెట్టిన కూడా దొంగ తైనా కాలేజ్కి ఎల్లిద్ది
ఆ
కానీ ఏమో ఇప్పుడు నూరా వచ్చిన తర్వాత వెళ్దాము బోరు నా కాకు ఇది అదే నాంటా అయినా ఈ క్లాసులో ఏమంత ఇంట్రెస్టింగ్ అనిపి చ్చట్లు వెళ్ళారు మనకు ఆ క్లాసులు లాగా అ రక ఆ సెషన్ అంటారు ఇప్పుడు ఏదో కోడింగ్ పెట్టారంట కదా జావా
అవును రా మాకు నచ్చందే పెట్టినార రా ఈ రోజు పర్లేదు బాగుంది బేసిక్స్ కదరా ఈజీ కాబట్టి వస్తయ
బేసికి అంత బాగా అర్థమయిట్టే అనిపిస్తు మెల్ మెల్లిగా పైకి పోయి తర్వాతనే మెంట్లకి
ఇంట్రెస్టే పోయిద్ది ఇంకా
అవును మనము నువ్వు గమనించు ఆప్టిట్యూడ్ కదా ఫస్ట్ టూ డేస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసి ఆన్సరు చెప్తాన్నాము మూడో రోజు ఒక మేడం వచ్చింది ఆ బాధ బాధ అనుకుంటా ఆ వచ్చినపుడు నుంచి ఇంక మనకి ఇంట్రెస్ట్ పోయింది
అవునుగా
ఇంకోటి ఏమంటే ఒక్కసార్ హాలిడే పెట్టామంటే నెక్స్ట్ రోజు నుంచి ఆ నెక్స్ట్ ఫోన్ నుంచి ఇంక పెట్నాంలే ఏం కాలేదు కదా అని చెప్పి మనకు ఒక లీనియన్స్ వచ్చేస్తుంది అనమాట పోతే ఉంది ఉంది అని ఆ నాకు అట్లే అనిపించింది ఫస్ట్ రోజు సరేలే పుట్టనొప్పిగా ఉంది ఈ ఒక్కరోజు అయిపోతే రేపుటి నుంచి కంటిన్యూస్గా వెళ్ళిపోచ్చు ఇప్పడివరకు ఒక వాళ్ళ కూడ బట్టద పో ఒకడు పెట్టానో లేదో సరేలే ఈరోజు కూడా కొంచెం నొప్పిగా ఉంది ఈ రోజు కూడా పెడితే ఏమైపోతది లే అనుకున్నా దాన్ తర్వాత ఎట్లాంటే అట్లా అసలు నేను నాకు డైలీ క్లాస్ లో కూడా అట్లా డైలీ అ ను ఫస్ట్ టైమ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఏదో నీరుగా తీసుకొని ఫస్ట్ నాలుగు రోజులు డైలీ వచ్చా మొదలు ఎట్ట ఇం చూడు దేవుడికి కూడా ఇష్టం లేదు నేను డైలీ అటెండ్ అవ్వడం ఇంకేం మీ రూమెట్స్ అందరు బాగున్నారా
అందరు బాన్నరు ఇరోజు మా రూమ్మేట్ కావ్య బర్డే
ఆహా అరే ఇ కేకు ఏం ప్లాన్ చేయలా
ఇప్పుడు గుడికి వెళ్ళారు హలో
నేను కుడల్ అక్కడ మళ్ళి
తెలిదు ఉండ్రా జేసా కాదు ఉండు చేస్తా ఉ